హలో ఆ బాగున్ మీరు బాగున్నారా
ఆ బాగున్నామ్ మేం చేస్తున్నరు
ఏం లేదు మ
అవునా ఇంకా తినలేదు ఇప్పుడే వంన్ వంట అయ్యింది మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఆ ఏం చేసిండ్రు
ఆ మేమా తోటకూర మరియు మునక్కాయ టమాట
అవునా హ్మ్మ్ వినిపిస్ చిక్కుడుకాయ పప్పు చేసిన
అవునా
అవునవును
హ్మ్మ్
తిన్నార ఇంక తినలేదేమో కదా
తినలేదు
లేట్ గా తింటారా మీకు కాళేశ్వరం టెంపుల్ పుల్ తెల్సా
అవును తెల్సు ఎళ్ళాం మేము మూడు సార్లో నాలుగు సార్లనో
అవునా బాగుంటది కదా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంటది కదా అది
అవునవును
మహాదేవ్ మండలంలో గోదావరి కూడా ఉన్నది కదా
అవునవును పుష్కరాలకి వెళ్ళారా మీరు కాళేశ్వరం ఫోన్లు
ఆ ఆ
కాళేశ్వరంలో పుష్కరాలకు వెళ్ళారా
ఏ లేదు ఇక మేము ఇప్పుడే వెళ్దాం అనుకుంటాన్నాం కాళేశ్వరం అది ఎట్లాంటదో అని చూడడానికి.
ఆహా
హ్మ్
ఆహా ఆంటి
దాని ప్రత్యేకత ఉంది కదా దానికి ప్రత్యేకత తవుడు వున్నాయి కదా కాళేశ్వరం వోయి అమ్మా శివలింగ అన్నీ ఒకేసారి దర్శించుకుంటే మన కష్టాలన్నీ పోతాయని అందరు నమ్ముతారు కదా
అవును
దాని క్షేత్ర నామం కూడా ఉన్నాది యముడు శివుడిని ప్రశ్నించడం వల్ల ఈ దేశానికి కాళేశ్వరం అనే పేరు వచ్చ చెంది అని ఉన్నది కదా దాని చే ప్రణామం
అవునవును
నేనే మర్
అహ్ మేమ్ ఏల్లం అంటే మేం ఉ ఓ ఫస్ట్ టైమ్ ఏమో ఉ వన్ డే అక్కనే ఉన్నాము అతన్నే ఉ మళ్ళీ ఇగా టూ త్రీ టైమ్స్ వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయినం
అవునా మూడ విరట్టు తెలుసా మీకు
మమ్మీ మొక్కుకుంది ఇట్లా మంచిగా అయితే మళ్ళ వస్తామని ఆ అదే ఉ ఆ అదయితే ఉ
అవునా ఆ మీగి ఇట్లా మీకు తెలుసా మూల విరట్టు అంటే
ఆ తెలుసు ఆ సంపర్క కన్నా చా
ముఖేశ్వర లింగంలో గరుద్రం ఉంటది కదా దాని మీద ఎంత మనం వాటర్ పోసినా కూడా అది అసల్ నిండానే నిండది
అవును
అదే నీరు ఇక గోదావరి కలుస్తది
అవును ఇప్పుడు శివలింగం మీద అభిషేకం చేస్తారు కదా అ నీళ్లు గోదావరికే వెళ్తా ఆ ఆ మ్
అదీ ఎన్ని గంటలు నుంచి ఎన్ని గంట టల వరకు ఉంటది టెంపుల్
నైన్ టూ ఫోరా నైన్ టూ త్రీ వరకు ఉంటది హ్మ్
పొద్దునే ఉంటంది అనుకుంటారు పొద్దున ఫైనాన్స్ కూడా స్టార్ట్ అయితు కదా
ఏమో నాకంత తెలియదు మరి మేం వెళ్ళి న టైం నేం చెప్తున్నా అక్కనా గోశాల ఉంటది అది కూడా చాలా బావుంటది మ్
సాధారణంగా అయితే ఐదునుం సో ఒకటి వరకు ఉంటది మళ్ల మధ్యాహ్నం త్రీ థర్టీ కూడా ఓపెన్ అయితది కదా
అవును
ఆ మళ్ళీ నైట్ గుడు ఉంటది ఎయిట్ వరకు
మ్
రా ఆ టైమ్ లో ఎల్ల డానికి చూసుకోవాలి అన్నట్టుగా మన
ఆహా ఎప్పుడు వెళ్దాం అనుకుంటుండ్రు
ఇక ఇప్పుడు సమ్మర్ కదా ఇప్పుడే వెళ్దాం అనుకుంటున్నాం హాలిడేస్ వస్తాయి కదా ఇప్పుడు అ హా.... హాలిడేస్ లో వెళ్దామని
రాలే
ఆ శివరాత్రి కార్తీక మా టంగో సరస్వతి పుష్కరాలు సమయంలో భక్తులు ఎల్తారు కదా
అదే మీ నేన్ అదే అన్న పుష్కరాలకి ఎళ్ళారా అని
హ్ హ్ ఎల్లలేదా
మేం ఎళ్ళలేదు పాపం మా చుట్ చనిపోయి ఉండే హ మ్ అ
మంచి వాల నుంచి డెబ్భై కిలోమీటర్ ఉంటద్ అదా అది
ఆ టూ అవర్స్ ఉంటదంతే
రైల్వే స్టేషను ఆ రైల్వే స్టే అక్కడ్నుంచి అట్ల ఏమైన వెళ్ళచ్చా
కేనుంచా వెళ్ళచ్చు
నార్మల్గా అయితే బస్సు మార్గం తెల్సు మాకు వరంగల్, కరీంనగర్ నుంచి బస్సులు ఉంటాయి కదా మందరం నుండి గుడా పోవచ్చు
మంచిర్యాల్ నుంచి గుడా ఉంటయి
మ్
హ
కార్తికే కార్ తిక సమీపంలో అది ముఖేశ్వర ఆలయం మహాకాళి, మహాలక్ష్మి ఇవన్నీ గుడ ఉంటయి కదా
ఆ అవ్ను
బాగుంటాయి ఏమో కదా లోపట హలో
ఆ బాగుంటంది. అందర్ కలిసి ఎల్తరా
మ్ అవును
ఉహు
ఇప్పుడైతే ఇంకా కలర్స్ అవన్నీ మేమైతే ట్రయిన్ గాని ఏప్పుడు ట్రైన్ కి వెళ్ళలేదు ట్రైన్ కి వెళ్దాం అనుకుంటానం
ఉహు
అ ఆ ఊ ఆ ఊరు చాలా మంది దేవడానికి కారణమే ఆవు గుడి అనుకుంట కదా
అవునవును
అది ఇక్కడనే ఉన్నాది కదా జయశంకర్ జిల్లా మహాదేవ్ పూర్ మండలంలో అక్కడే ఉన్నాది కదా
ఆ
అడివి మధ్యలుంటయి అనుకుం కదా
ఆహా అట్లేం ఉండదు
గోదావరి నది ఉంటది కదా అక్కడ
ఆ అవును బాగుంటది బాగా పెద్దగా ఉంటది అక్కడ ఇంకా మూడు గంగలు కలుస్తాయి
అవును గోదావరి సరస్వతి త్రివేణి అ దా
అవును
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట నుంచి ఇక్కడికి భక్తులు తన
ఎల్ వాళ్ళు చూపే పెడతారు ఎక్కడ నుంచి ఏ ఏ నది వస్తాది అని హుహు
అసలు ఈ దేశంంలోనే ఇట్లాంటి టెంపుల్స్ అట్లా అట్లా నిర్వహించిన అయితే ఏం లేదు కాళేశ్వరమే ఒకట అని చెప్పుకుంటారు అందరు
అవును
మళ్ళ అక్కడ ఏము తో పాటు శివుడు కూడా కాల్చి ఉంటాడు కాదా
ఆ
ఉ
ఎప్పుడు వెళ్ళలే ఇదే ఫస్ట్ టైమా మీరు
చూడాలే ఎప్పుడు వెళ్ళలే ఇదే ఫస్ట్
ఆహా
అ
చుక్‌ చుక్. తిన్నాను ఇంట్లో అందరూ. అయో
లేదు ఇంకా తిన్న లేదు మే. తిన్నరా.
అహా లేదు ఎప్పుడు ఇం.
ఏం తింటాం తింటాం.
హ్మ్. ఏం చేస్తారు ఇంట్లో అందరూ.
హ్మ్.
ఆ ఇంట్లో అందరు ఏం చేస్తుంరు.
అన్ అందరూ. అనా ఖళీ కూర్చుని ఉన్నారు ఇగ తినాలి అని వస్తున్నం.
ఉహు మొన్న ఓటు వేసార.
ఆ మీరు వేసార.
ఆ ఏసాం. ఏ మున్సిపల్ గ్రామ పంచాయతీ మీది.
మాది గ్రామ పంచాయతీ మీది.
మాది మున్సిపల్. ఏమి విన్ అయింది.
ఆ మా సైడ్ ఎక్కువ ఆ బి ఆర్ ఎస్ విన్. విన్ అయింది మీ సైడ్.
మా సైడ్ కూడా బిఆర్ఎస్ విన్నాయింది.
అవును ఇది ఇటు ఎక్కువ ఉన్నాయి అన్న.
హ్మ్ ఇధి చాలా బీఆర్ఎస్ విన్నాయింది కదా.
అవును అవును.
ఉమ్
చుక్ చుక్. తిన్నారా లేదా.
లేదు ఇంకా తి తినాలే ఇగ. నువ్ ఆగ లేదా దుప మీరు తింటారేమో గదా ఇగ.
ఆ ఇగ మేము లేట్. ఇగ తింటాం నైన్ థర్టీకి అట్లా తింటాం.
ఆహో మరి మీ పిల్లలు వండుకున్నరా
వీళ్ళు వీళ్ళు పడుకోలేదు వాళ్ళు గుడా అప్పుడే తింటారు అందరు ఫోన్లు చేసుకుంటా కూర్చున్నారు
సరే అండి వేరే కాల్ వస్తుంది మళ్ళా చేస్తా
అకె